హలో మిత్రమా ఎలా ఉన్నావ్
బాగున్నాక బాగున్నావా
ఆ బాగున్నరా ఏం చేస్తున్నావ్
ఏం లేదక్క తిన్నా ఇప్పుడే
అవున్రా వర్షం వచ్చింద అక్కడ
ఓ అసలు ఇక్కడ ఉర్ముల్తో పడినా వర్షమక్క ఊరుములంట అది ఉంటయి కదా రాళ్ళు
వందగండ్ల నా వాన కదా
మొన్న అసలు నీకు వీడియో పెడదామని మర్చేపోయినా నాలైఫ్ లో ఎప్పుడు చూడలే
వస్తుంది వర్షం ఇక్కడ కూడా వచ్చింది తెలుసా నిన్న బాగా వచ్చింది వర్షం
వడగండ్ల వానేన
ఆ వడగండ్ల వానె ఇంకా ఇంతింత పెద్ద పెద్ద రాళ్ళతోటి పడ్డది తెలుసా
నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ నేను అట్లా చూడడం
చాలా పెద్దగ పడ్డది గట్టిగనే పడింది ఇంకా ఎంతసేపు అనుకున్నవ్ రెండు మూడు గంటలు పడ్డది తెలుసా
అవునా మా దగ్గర ఇక్కడ అర్ధగంట ముప్పావుగంట పడింది కనీ రోడ్లంతా వడగళ్ల్లతో నిండిపోయింది
అవునా మార్నింగ్ నుంచి మళ్ళీ చల్లగాలేదు వెదర్ మళ్ళ ఎండోచ్చింది మళ్ళీ ఇందాక ఫుల్లు వర్షం వచ్చింది ఈవినింగ్ కాగానే ఫుల్ వర్షం వస్తుంది మార్నింగ్ నుంచేమో ఫుల్ హాట్ మస్తు ఆ మస్తుందిరా ఇట్లా
అదేంటి టూర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము
ఆరేసిన తీశేష్ణా ఏం చేసా క్యాన్సలే అంటే మా తాతయ్యకి కొద్దిగా హెల్త్ బాలేదు అందుకని ఇంక ఇప్పుడేమి వెళతం రా
కాదక్క ఇప్పుడు మనకు దొరికేదే ఇది కదా టూ సమ్మర్ హాలిడేస్ వెల్దమక్క కాన్సలా సరే కానీ బిర్యానీ చూపించా నేర్చుకున్నవా అడిగినా ఎప్పుడో
నేర్చుకున్నా వస్తా అన్నావ్ రాలే నేర్చు కున్నగాని వస్తాన్నవు నువ్వు వెళ్ళావు కదా ఇంటికి!
ఇప్పుడు మనం టూర్ ప్లాన్ చేస్తే అట్నుంచి అటే ఇంటికి క
ఆ అంటూర్ ఇప్పడికిప్పుడంటే టూర్ ఇప్పటికిప్పుడంటే కష్టం కదరా!
ఆ హా
కాలేజ్ సెట్ అవ్వాలి అవన్నీ కుదరాలి కదా, నాకు కుదరాలి. మళ్ళ మన దోస్తులే మన దోస్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కా దాంట్లో ఉండే, వాళ్ళకు కుదిరాలి వాళ్ళకి సెలవులియ్యొద్దు.
అవునా కానీ వెళ్తే బాగుండక మళ్ళీ మళ్ళీ పోలేం కదా!
రమ్మంటే ఏం కాదులే సమ్మర్లో టూర్ వెళ్ళడాంట అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం బెటర్ కదా. అమ్మమ్మ వాళ్ళ ఇం
అది కరెక్టే కానీ
ఎదురు చూస్ తుంటరు కదా ఎప్పటినుంచో ఎప్పటి నుంచో రావా లని ఎదురు చూస్తుంటరు కదా ఇన్ని రోజులు మళ్ళ క్ కి మనం కాకపోతే ఇంకెవరు ఉంటర్రా. ఏం లేదురా అమ్మమ్ షాపింగ్కి వెళ్ళాలి తాతయ్యకి, అమ్మమ్మకి నానమ్మకి, బట్టలు తీసుకోవాలనుకున్నా. కానీ కాటన్ లో తీసుకుంటే బెటరా, లేకపోతే సిల్క్ లో తీసుకుంటే బెటరా, అని ఆలోచిస్తున్నా! ఇంగ ఎట్లాగు సమ్మర్ వచ్చేసింది కదా కా టన్ అయితే వాళ్ళకి కంఫర్ట్ గా మెత్తగా ఉంటది కదా క్లాత్.
ఆ కరెక్టే అక్క
ఆ హా అట్లా తీసుకుందామని చూస్తున్నా.
ఎక్కడా ఏ
తీసుకుంటే బాగుంది కాటన్ సిల్కా లే
కాటన్లోనే కాటన్లనే బాగుంటది కానీ, కాటన్ లోనే బాగుంటది లే కానీ ఎండాకాలం కదా ఒక ఎండాకాలమే కట్టుకోలుగుతాం తర్వాత అది మొత్తం కట్టుకోలేం కదా. దగ్గరకి అయిపోతు అది కొంచెం పట్టులో అట్ల చూడు.
చూస్తున్న అందుకే ఒకసారి రేపే లేవు ఒకసారి
ఆ అదే పెళ్ళి చూడు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఇప్పుడు మళ్ళీ సమ్మర్ కదా పెళ్ళిళ్ళు స్టార్ట్ అయితే
ఆ అవునరా అందుకని ఒకసారి రిలేషన్షిప్ విశేషస్త ఇంకా నువ్ ఇంటి కెళ్ళావామధ్య ఏమన్నా అవును ఉగాది పండగకి వెళ్ళిన వారి ఇంటికి
లేదక్క పోలేదు ఇంటికి
ఎందుకు రావు గాడి పండగ చేస్ పోరా మీరు
చేసుకుంటాం కానీ అక్క ఎందుకు పో బుద్ధి కాలేదు
అదేంటరా తెలుగు వాళ్ళకి ఇష్టమైన పండుగ ఊగాది పండగ ఉగాది రోజు అంతా బాగా వేసారు పండగని మంచిగా పొద్దున్నల వేసి తోరణాలు కట్టి ఏప మూత మామిడికాయలు తీసుకొని వచ్చి
కరెక్టే గానీ ఉుద్ధికాల ఇక నెక్స్ట్ ఇయర్ చేస్తుందాం లేక మంచిగా ఎందుకో ఇక మనసు బాగానప్పుడు ఎంతకు చేస్తే ఏం లాభం అక్క
అది కూడా కరెక్ట్ అలే గానీ సెలవులు ఇప్పుడు దొరక నట్టున్నాయి నీకు
ఆకాల దరకట్లేవాక్క
అదే అర్థమయింది సేలవలు కూడా దొరకాలి కదా
ఆ సార్ నేను నేను మొన్నదేంటి ఒకటి చూసా నేను నార్మల్గా యూట్యూబ్ స్ట్రోల్ చేస్తా ంటే అందులో ఒక ఆవిడ అందులో ఆవిడ మంచిగా బోటి కర్రీ ఫిష్ కర్రీ అన్ని కసే మల్చ పాత్రలు కూడా చేస్తున్నాయి చేస్తే నాకు నువ్వే గుర్తొచ్చావు ఒకసారి నువ్వు చేసి పెట్టా గుర్ వచ్చిందా
అవున్రామళ్ళీ పోదాం ఒకరోజు మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు పోదాం ఒకరోజు
హ సరే అక్క
ఎల్లినప్పుడు ఒకసారి
ఆ
తీసుకొని మంచిగా ఆ తీసుకెళ్ళి మంచిగా తీసుకుందాం
తీసుకు మర్చిపోమాకు మరి నువ్వు
ఆ తీసుకెళ్తా ఖచ్చితంగ తీసుకెల్లి వచ్చేటప్పుడు తీసుకొని వస్తా
ఆ తీసుకరా అక్క నేను చార్మినార్ కి వస్తానక్క చార్మినార్ చూపిస్తవా
ఆ బాగుంటాయి రా చూపిస్త ఖచ్చితంగా అక్కడ బ్యాంగిల్స్ సంచులు బ్యాగులు అసలు ఎంత బాగుంటది తీసుకెళ్తా మట్టిగాజులు అక్కడ ఫేమస్ తెలుసా
అవునా నేనెప్పుడు పోలేదక్క
ఇంకా మట్టిగాజులకంటే లక్క బ్యాంగిల్స్ లక్క గాజులని ఉంటయిరా
అవేంటియక్క
జిఎటాగ్ కూడా వచ్చింది అవి వేడిని కంట్రోల్ చేస్తాయి మన ఇమ్యూనిటీని మంచిగా పెంచుతయి బాగుంటయి అవి బ్యాంగిల్స్ స్
ఎలా అక్క అప్పటికప్పుడే అప్ అప్పటికప్పుడే చేసిస్తారా
అప్పటికప్పుడే మనం అక్కడ ఉండంగనే మనం ముందు ప్రిపేర్ చేసిస్తారు తెలుసా
ఆ ఇదేదో బాగుందే
చాలా బాగుంది నేను చేయించుకున్నా నేను మర్చిపోయాను నీకు కూడా చేయించుతా ఈసారి వచ్చినప్పుడు వెళ్దాం వెళ్ళి నీ కూడా చెయించుకొని వస్తా లే
అంతేలే అక్క మాకేందుకు తీసుకుంటావులే మర్చి
అలా కాదురా సైజ్ తెలియాలి కదా నీ హ్యాండ్ సైజు నాకు తెలియదు కదా అందుకనే తీసుకోలి ఇంకప్పుడు నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేవు
ఆది కరెక్టే లే
ఆ ఇంకా అది తీసుకున్న ఒకవేళ మా కాస్ట్ కూడ బానే ఉంటది
ఎంత ఉంటది అక్క
ఒక బ్యాం అంటే ఒక బ్యాంగిల్ కి అటు వన్ ఫిఫ్టీ ఉంటంది రా ఒక్కదానికి
అవునా
అందుకే మరి ఇంకా తీసుకొని ఒకవేళ సైజ్ సరిపోలేదు అనుకో ఇబ్బంది అవుతుది కదా ఎందుకు అని
ఫస్ట్ అయితే చార్మినార్ రావాలక్క చార్మినార్ నుంచి చూడాలె
అదే అందుకే వచ్చినప్పుడు చార్మినార్ అటుపక్క చుట్టుపక్కల ఉన్నవి అన్ని తీసుకొని వెళ్ళి చూయించుకొని వస్తలే పక్కనే మదీనా ఉంటది అక్కడ డ్రెస్సెస్ క్లాత్ అయినా అన్ని తక్కువ కాస్ట్లు దొరుకుతాయి మస్తుంటాయి చీరలైన అవి ఏంటంటే ఆ అదే ఎందుకంటే అవి ఎక్కువ తీసుకున్నాం అనుకో మనము కాస్ట్ తక్కువ చేసి ఇస్తడు ఇంకా తక్కువనే ఉంటది చాలా తక్కువ ఉంటది కాస్ట్ కూడా అక్కడ నేనయితే పోయినసారి సారి అమ్మ కోసం చీర చీర ముక్కలు చీరలు తీసుకున్న బ్లౌజ్ పీసెస్ తీసుకున్నా పాల్స్ తీసుకున్నా లైనింగ్స్ తీసుకున్నా బాగున్నాయి అక్కడ తక్కువలో తీసేసుకున్నాం అంటే ఇప్పుడు ఒక బండిలొ వచ్చేసింది అనుకో అందులో ముగ్గురం షేర్ చేసుకున్నాం
ఏ
అందుకనే నువ్వు ఈసారి వచ్చినప్పుడు నిను గూడ తీసుకెళ్తా
ఆ అక్క ఈసారి వస్తా అసలు చార్మార్ చూడు ఎప్పటి నుంచో చూడలేదు అదేంటి సినిమాలో చూసి ఆ ఇది చార్మారే కదా అన్నట్లు ఉండే
లేదు లేదు ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి అన్ని నీకు ఏం కావాలో అవన్నీ ఇప్పించి తీసుకొని వస్తా ఇంకా చార్మినారే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా తీసుకొని తిప్పుకొని వస్తా
నార్మల్ గా ఎంత టైమ్ లో అయిపోతుంది అక్క షార్పింగ్ టర్న లో
చార్మినార్లు షాపింగ్ అయిపోవడం అంటే చాలా కష్టం మిత్రమా ఎందుకు ఎందుకంటే నువ్ తీసుకున్నా మళ్ళీ తీసుకోవాల అనిపిస్తుంది చూడాల అనిపిస్తుంది తిరుగుతూనే ఉంటాం తెలుసా ఎంత తిరిగినా అలసట రాదు అది అయిపోయేదాకా తీసుకుంటా తీసుకుంటా చూసుకుంటూ చూసుకుంటే ఊతనే ఉంటాం మనకి ఇష్టం వచ్చిన తీసుకుంటా ఇంకా అంత ఎకంటే మంచి ఏమైన్నా ఉంటే ముందు చూసుకుంటూ పోతాం
మ్మ్ హ్మ్
చాలా బాగుంటది రా చార్మినార్ అయినా అక్కడ పక్కన ఉన్న ప్రదేశాలయినా మదీనా అయినా
ఆహా వస్తాడు వచ్చినప్పుడు తీ తిప్పుతాను
ఆ తీసుకున్న ఖచ్చితంగా తీసుకున్న
అవి నువ్వు చెప్పిన గాజు గాజుల అయితే ఖచ్చితంగా మర్చపోమాక అది అదైతే ఖచ్చితంగా
నువ్వు వచ్చిన లేకపోతే నీ హ్యాండ్స్ సైజ్ చెప్తా వద్దులే అక్కడ నువ్వే చూస్తే నీకు మంచి అనిపిస్తుది కదా నేను నువ్వు వచ్చినాకనే పోయి తీసుకుందాం దగ్గరగా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు కలుద్దామా అని
అయిపో కొద్ది రోజులే
ఆ
ఈ దగ్గర పడ రోజులే అక్క బాగా ఇబ్బంది అనిపించ్చేది దూరంగా ఉన్న రోజ్ అసలు ఏమో ఏం కాదు
మనం ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఏం కాదు ఇంగా ఇంగా కలుస్తాం ఇంగా కలుస్తాం అన్నప్పుడు అవి ఎప్పుడైపోతాయా ఎప్పుడయిపోతాయా అన్నట్టుంటది ఎవరికైనా అంతే ఉంటది కలు ఆ తినేసి ఇంగో ఇప్పుడే ఫోన్ చూస్తున్నా
ఏం కర్రీ
ఇవాళ ఎగ్ రా
ఇద్దరము సేమ్ పించ్ మాది ఎగ్గే
ఆ అప్పుడప్పుడు అలా కలుస్తాయిలే
అవునే అక్క సరే అక్క మరి నేను రేపు మళ్ళీ ఫోన్ చేయనా బాయ్ అక్క